హలో
హలో
ఆ చెప్పడి
నమస్కారం అండి
ఆ నమస్కారం చెప్పండి
నమస్కారం
ఆ నమస్కారం చెప్పండి
ఫ్రీ గానే ఉన్నారా
ఆ ఫ్రీగానే ఉన్న అండి
అ ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊరికెనే ఉన్నాం
తిన్నారా
ఆఆ
చాలా గట్టీగా వినిపిస్తుంది మీ వాయిస్
చెప్పండి
ఏం చేస్తున్నారు
ప్రజెంట్ కాలింగ్
అలిగున్నారా ఆ
ఉమ్
మీ మీ డైలీ రొటీన్ గురించి మేము తెలుసుకోవచ్చా
ఆ ఏమి అండి మాదేముంది తినడం తోట్లోకి వెళ్ళడం
అఆ
పొద్దున్నే లేస్త లేస్తనే తోట్లోకి వెళ్లడం తినడం మళ్ళీ రావడం అదే ఏ రోటీన్
గుంటూరు లో ఏం పంటలు పెడతా ఉంటారు
తోటలో అనేవి ప్రజెంట్ వేరుశనగ
ఆ సరే
ఉమ్ తర్వాత టమోటో అని మీరు అండీ అ
నెక్స్ట్ టమోటా ఇలా అన్ని పెట్టా ఉంటాను
ఆహా ఓకే ఓకే
చి చెనక్కాయ అంటే వేరుసనగా వేస్తారు అంటున్నారు ఎన్ని రోజులకి వస్తదండి అది వేరు
టూ ఫోర్ పాయింట్ ఫోర్ మంత్స్ పైన పడుతుందండి
ఫోర్ మంత్స్ పైన పడతాద
హా ఫోర్ మంత్స్ అంటే ఫోర్
వేరుశనగ ఒకటే వేస్తా ఉంటా లేకపోతే
వాయిస్ క్లియర్ గా లేదండి
అవు వేరుశెనగ ఒకటే పెడతారా లేకపోతే వేరుశనగ ఒకటే వేస్తారా లేకపోతే వేరే కట్టి కూడతా
ఆ టమోటో కూడా వేస్తా
టమోటా కూడా వేస్తారా బాగా మంచి దిగుబడి వస్తాదా అండీ
లేదండి ఇప్పుడైతే రేట్లు లేవు కాబట్టి లేదు
రేట్లు లేవా అయ్యో
ఆహా ప్రెజెంట్ అయితే రేట్లు లేవు పూర్తి డౌన్ అయిపోతు
మీరు పెట్టారా అండి మీరు పెట్టారా ప్రజెంట్
తెలియదు మా ఫ్రెండ్స్ పెట్టారు మా ఫ్రెండ్స్ చెప్పారు
అకావండి మీరు ఇంకా మీ చుట్టుపక్కల విలేజెస్ లో ఏమమి పంటలు పంపిస్తా ఉంటాండరు
ఏదా ఓత
హలో హలో
ఉమ్ చెప్పండి
మీ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఏనేమి పంటలు పండిస్తా ఉంటాండరు
మా చుట్టుపక్కల వరి ఇంకా ఇ ఉమ్
చనిపోవాలి ఓకేం అంటే వాటరు వాటర్ సమృద్ధిగానే ఉంటాయా అండి మీ
ఆ వాటర్ స్పెషాలటీ తక్కువ అండి మాకు
ప్రో ఏరియా అడి అలా వచ్చి వచ్చా అంటే కరువు ప్రదేశమా అ అ మీకు వాటర్ ఎక్కువ అవైలబిలిటీగా లేవంటే చెంది
చాలా తక్కువ అండి మాకు తర్వా తెలియవచ్చు లేవు చానా
ఆహా
ఒక నైంటి శాతం వాటర్ లేక్కువ ఉంటారు వన్ హెడ్ టెన్ శాతం ఉంటారు అంతే
ఇంకా ఇంకా ఏమి అంటే మీ ఊరి ప్రత్యేకత ఏమిటండి అంటే మీ ఊరిలో ఏమేమి చూడదగ్గ ప్లేసెస్ ఉంటాయి
స సండే మెయిన్ ప్లేసెస్ ఇక్కడ ద దగ్గర దగ్గర ఒక టెంపుల్ ఉందిడి
ఆహ
అది మెయిను ఫేమస్ అయింది తర్వాత మన మనకు దగ్గరలో డ్యామ్ అగ అమా
ఉహు లు బాగుంటాయి అ డ్యామ్ అంటే మకు బాగా గుర్తుకొచ్చేది వాటర్ చేపలు
పర్లేదండి బానేమింటాయి ఇప్పుడు ఏదో గేట్ తిరి పేర్ చేయాలని ఉత్తమ హార్ ద
ఇంకేమిటి విశేషాలు ఇంకా ఏమన్నా చెప్పదలుచుకుంటున్నారా మీ ఊరి గురించి
ఇంకేం లేదండి
మీరేమైనా నన్ను ఏమైనా అడగా అనుకుంటున్నారాచ లాగేమన్నా
మీరు ఫార్మరే అండి మీ డాడీ
ఆ అండి మా డాడీ ఫార్మరే అండి మేము కూడ వ్యవసాయం కుటుంబం నుంచే వచ్చాము ఇం కూడా అన్ని రక్ కాలమైన పంటలు పండిస్తాము మా సైడ్ కూడా వాటర్ అనేటివుండవండి తక్కువ అవైలబిలిటీగా ఉంటాయి అంటే పంటలు పెట్ అప్పుడు మ పంటలు బాగ ఒచ్చినయ అంటే గిట్టుబాటు ధర ఉండదూ గిట్టుబాటు ధర బాగున్నప్డు పంటల్ రావు వయసు వర్సాని ఇవి జరుగుతా ఉంటాంటాయ్ ఏ రైతు జీవితాలే ఇంతలేండి
అంతేండి మనం
ఏం లేద్ రెగీలర్
ఇంకా అండి ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారు నా నుంచి ఏ మనవె
సరే అండి కొద్దిగా ఎస్ కొద్ది బిజిఉన్నాను
బిజీగున్నారా
ఉ
ఇంకా మీరు మార్నింగ్ ఏ పని చేసారండి మార్నింగ్ ఏంటి పన్ చేశా మీ అమ్మ వారు
నా కు తెలిదంటి అది అదే టిఫన్ ఏం చేసింద్ తెల్దు నేన్ టిఫిన్ బయట తిన్నాను
అంటె బయట తింటా ఉంటారా ఇప్పుడు లై పోతే ట్లోను తింటాఉంటార అంటె బయట ఫుడ్ ప్రిఫర్ చేస్తారా ఎక్కువ ఇంట్లో ఫుడ్ ప్రిఫర్ చేస్తార
మీ దగ్గర అమౌంట్ ఉంటే ఎక్కడ తింటారు అంటేే బయట తింటారా ఇంట్లో తింటారా
ఓహో డబ్బులుంటే బయట తింటారు లేకపోతే ఇంట్లో తింటారు అంతే గదా
ఆ అంతె
ఓ కె చాన బిజీగా ఉన్నట్లున్నరనుకుంటా ఒక మూడు నిమ్షాలు కేటాయించండి చాలు మా కోసం మీ విలువైన సమయం మాకు కొద్దిసేపు మూడు నిమిషాలు చాలండి ఎక్కువసేపు కూడా అవ్సరం లేదు మూడు నిమ్షాలు అంతే ఇంకా ఐ గ మీ వాయిస్ బ్రేక్ అయితాంది
మా మా మా విలేజ్ లో ఫైవ్ జి ప్లస్ వస్తుందండి
ఫైవ్ జి ప్లేస్ వస్తందా ఓకే అట్లా అయ్ తె కూడా విలేజ్ అప్‌డేట్టెడ్ విలేజ్ జర్మడ ఫైవ్ జి ప్లస్ వస్తాందంటే ఓకే
ఫుల్ అప్డేటెడ్
ఇంటర్నెట్ అనేది మా విలేజ్ లో కూడా పర్లేేదండి ఎయిర్టెల్ అయితే బాగాస్తది జియో అయితే అంతగా రాదండి మాకు కూడా
మ్ ఎలా అండి ఇలా ఐతే చేప్పాలి కదా కంప్లైంట్ చేయాలి కదా మీరు జియో వాళ్ళకి
కంప్లైంట్ అంటే ఎలా చేస్తామండి మా ఊర్లో అసలు టవర్స్ అనేవి ఉండవు పక్కన ఊర్లో ఎయిర్టెల్ ఆ టవర్ ఉంటది సో ఎయిర్టెల్ వాళ కి బాగా వస్తుంది
ఓకే ఓకే
ఇంకా అండి ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారు నా నుంచి మీరు పంటలు అన్నారు కదా ఇప్పుడు కూడా ప్రజెంట్ చెక్కా వేస్తరా లేకపోతే కుతే అయిపోయెదస లో ఉన్నదా అయిపోయే దసలో ఉందా లేకపోతే ప్రజెంట్ ఉందా అండి ఓకే ఓకే దానికి ఏవి అంటే అయిపోయిస్తుంది దానికి ఏమేమి పిచ్చికారీలు యూస్ చేశారంటే మందులు అమ్ మందులు వాడారు ఏమిత్తనాలు వాడారు దానికి హ్మ్
పిచికారం మందులు మనకు ఆల్మోస్ట్ తెలిదండి రోగాలు ఐతే తెలిస్తే చెప్తాం మనము పిచికారు మందులు ఎందుకంటే మనం కరెక్ట్గా ఫుడ్ అవ్ అవే అనుకుంటాం కదా మనము కంపెనీ అనేది మారుస్తాము
ఆహా ఏ బంచిగా వస్తే అది వాడతాం
రోగాలు ఏవ వస్తాయంటే ఏంత తమంతె
ఏ రకం విత్తనాలు వేస్తారు
ఎనీ కే సిక్స్ అనే ఒకటి వస్తున్నాండి చూడు
ఆహ కే సిక్ ఆ ఓకే బదిగుబడీస్తాడా అండి
నమ్మకం
నమ్మకం మంచి రేటు ఉన్నాయా ఇప్పుడు ప్రెజెంట్ ఒకవేళ నీ దగ్గర నెల లోకరి నెల ఆఖరికి వస్తే మంచి రేట్ వస్తాయా అండి బాగా
ప్రాజేటి తక్కువే అండ్డి ఎంతేం లేదు ఒకటి రైతు దం త ఆటికాడికే ఉంటుందండి ఎక్కువతే ఎక్కువ లాభాల అయితే ఉండవు ఎవరికి
ఎక్కువ భాలంటే నష్టం లేకోకుండా ఓ రకంగా వస్తుది నష్టము లాభం లేకోకుండా మధ్య రకంగా వస్తది అంటారు
అలా అనుకుంటే అంటే ఇట్లాంటుందండి నైంటి నైంటి శాతం అనేది లాభం ఉండదు టె పర్సెట్ ఆల్మోస్ట్ అంటంది ఆ ఫిఫ్
అదే అండి అట్లా లాభాలు వస్తే ఎట్లా అండి మరి మీకు ఖర్చు ఉండదు కదా రైతు అనేవాడి లాభం వస్తేనే పండబిట్టగల అంటే ఇంగో పంటకి రెడీ చేసుకోగలుగుతాడు కదా అంటే ఇప్పుడు లాభం వస్తే కొంచెం అంతో ఇంతో
వస్తాయి కొన్ని రావండి ఒకటి పూర్తి లాస్ వస్తంది ఒకటి
అంతేలేనండి రైతు అంతేలేండి రైతు అనేవాడు పంట పెట్టకపోతే మనుషులు జీవం అంతే అండి రైతు తనేవాడు దేశానికి వెన్నెముక గా తనకు కష్టాలచ్ త నష్టాలు వచ్చినా ప్రతి ఒక్కటి మీ విలువైన సమయం ధన్యవాదములు మీ గురించి నేను తెలుసుకున్నా మంచిగా ధన్యవాదములండి
ఓకే
బాయ అండి
ఉమ్